హలో ఆ నా వాయిస్ వినిపిస్తుందా అండి ఆ నమస్తే అండి
కర్ణ్‌దే
ఆ యాక్చుయలీ అంటే మీకు సిటీలో వాతావరణం ఇష్టమా విలేజ్లో వాతవరణం ఇష్టమా
విలేజ్లోదే బెటరండి
విలేజ్ లోనే బెటరా అంటే మీరుప్పుడు మళ్లీ అంటే కుండలో వాటర్ యూస్ చేస్తారా ఫ్రిడ్జ్ యూస్ చేస్తారా
కుండేనండి
ఎవరైనా వచ్చినప్పుడు
ఫ్రిడ్జ్ అండి
ఆహా అంటే వాళ్ళకు కూడా ఫ్రిడ్జ్ వాటరే సర్వ్ చేయొచ్చు కదా ఏం అట్లా
కుండ వాటర్ వాళ్ళు హ్మ్ వాళ్ళు షాల సిం పుల్ గా తీసుకుంటారు కదండి నామోసీగా ఫీల్ అయితారు కుండలోవి ఇచ్చారంటారు
అంటే ఇప్పట్లో అంటే అవే కదా కొంచెం హెల్త్ అంటే
హెల్త్ చూసుకుంటారుగా చూసుకోరు కదా హ్మ్ ప్రెస్టేజ్ కావాలంటారు
మాత్రం అవే కావాలంటారు
ఏమోనండి మా ఇంట్లోతై అ టు ఇటు రెండు జరుగుతుంటాయి
అంటే మరి ఇప్పుడు మీరు కట్టెలు పోయి యూస్ చేస్తారా హాట్ వాటర్ కి కట్టెల పొయ్యి యూజ్ చేస్తారా మీరు ఎట్లా మరి
కట్టెలు పోయ్యేనండి
మ్మ్ మ్మ్ మ్మ్ అంతే కరెంట్ వాటర్ యూస్ చేయరా
లేదండి యూస్ చేయము ఒళ్ళు నొప్పులు వస్తాయని
మ్మ్ ఉహ్మ్
మ్మ్
ఆ ఎ ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి రిలేటివ్స్
ఎవ్వరొచ్చినా కట్టేల పోయ్యేనండి
అంటే అదే బెటర్ అనా అంటే ఎందుకు కరెంట్ ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అవడు
షార్ట్ సర్క్యూట్ ఒళ్ళు నొప్పులు వస్తాయండి అవి ఏసుకుంటే
మ్మ్ ఉమ్మ్ అంటే మీరు ఎప్పుడు నుంచి ఇట్లా వాడుతున్నారు
మేము ఫస్ట్ నుంచి కట్టేలపోయ్యేనండి
అంటే మొదట్నుండే ఎప్పుడు కరెంట్ యూజ్ చేయలే
అతి తక్కువగా యూజ్ చేస్తామండి మేము
అంటే మీకు కట్టెలు బాగా దొరుకుతాయా అన్నీ
తాయండి పల్లెటూరులో ఉన్నాం కదా
మ్మ్ అవును లెండి అంద్రూ అంటే బంధువులు వచ్చినపు కూడా అందరికీ సరిపోతాయా
ఉమ్మ్ సరిపడాతాయండి
ఓకే అంటే మరి ఇప్పుడు మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారా ఆఫ్లైన్ చేస్తారా
ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు చేస్తామండి
అంటే ఏ టైమ్స్ లో ఆన్లైన్ చేస్తారు ఏ టైమ్స్ లో ఆఫ్లైన్
బిజీగా ఉన్నా అప్పుడు ఆన్లైన్ ఆ తక్కువగా ఉన్నప్పుడు ఆఫ్లైన్ కి వెళ్తమండి
అంటే కానీ ఇప్పుడు మనము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నామంటే క్లాత్ సరిగ్గా రాదు
వస్తాయండి పర్లేదు కాస్ట్ బట్టి వస్తాయి
ఆ అంటే కొంతు కొన్ని ప్రోడక్ట్స్ సరిగ్గా రావు కదా
అదేనండి మనం పెట్టే డబ్బు బట్టి వస్తాయి బడ్జెట్ లో ఉంటే క్లాత్ లో వస్తాయి
ఆ
బడ్జెట్ హై పెట్టుకుంటే బ్రాండ్ డే వస్తది
అంటే మీ ఒపీనియన్ ఏంటి ఆఫ్లైన్ ఆన్లైన్ లో డిఫరెన్సె ఏం ఉన్నాయి అంటే దీని వల్ల ఇవి లాభాలు ఉన్నాయి దాని వల్ల అవి లాబ్ లాభాలు ఉన్నాయి అనేకి
ఆఫ్లైన్ ఎళ్తే మనకి కంటి కోరిననే తీసుకోవచ్చు ఆఫ్లైన్ లో అయితే అది లేదు కదండి ఆన్లై ఆఫ్లైన్ లో కంటి కోరినీ వస్తాయి
ప్పుడైనా అనుకున్నారా ఇట్ల ఆన్లైన్ లో బట్టలు కొంటే ఇప్పుడు చాలా మంది కొంటుంటారు ఎప్పుడైనా ఎదురైననప్పుడు మనం అరే ఆన్లైన్ కదా అదే ఆఫ్లైన్ అయితే అన్నీ ఉండవు కదా
అన్నీ ఉంటాయండి ఆఫ్లైన్ లో కూడా
ఆఫ్లైన్ లో సేమ్ ఎక్కువే కనిపీరు మనకి బట్ ఆన్లైన్ లో చాలా కొంచెం తక్కువ కాస్ట్ అని అందరూ కొనేస్తారు కదా
ఉమ్ అంతగా వాడమండి పర్లేదు అటు ఇటు
మ్ హు
ఉమ్
ఆ అంటే మీకు విలేజ్ ఎక్కువ ఇష్టం అంటే వర్షాలు బానే పడుతుంటాయ మీకు
ఉమ్ పర్లేదండి బా పడతాయి
మ్ హు అంటే ఇవ్వి సిటీస్ లో కూడా నార్మల్ ఇప్పుడు మంచి కూల్ ఉండే ప్లేసెస్ లో ఎక్కువ పడతాయి ఇంకా విలేజ్ లో కన్నా సిటీస్ లోనే ఎక్కువ పడతాయి వర్షాలు
అవునండి
ఆ కానీ మరి ఎండ మాత్రం ఈక్వల్ గా ఉంటది సిటీలో ఎంత ఉంటదో విలేజ్ లో ఎన్ని చెట్లున్నా ఎన్ని వర్షాలు వచ్చినా అంతే ఎండుంటది
ఉమ్ అవునండి
ఉమ్ అంటే మీకు మీరు అన్నిటికిీ సర్దుకుపోతారా ఇప్పుడు పొలాలకి ఎళ్ళినప్పుడు చాలా
ఉమ్ సర్దుకుపోతామండి ఎండ ఎక్కువ ఉన్నాడు చెట్టు దగ్గరికి వెళ్తాము తక్కువ ఉన్నాడు పనులు చేసుకుంటాము
మ్ హు ఏం చేస్తారు మీ మీ ఫ్రీ టైమ్ లో
మా ఫ్రీ టైమ్ లో మేము వంటకాలు చేస్తామండి
మ్ హు అంటే మీ ఫేవరెట్ ఫుడ్ ఐటెం ఏది అంటే ఒక స్పెషల్ ఐటెం నార్మల్ కాకుండా స్పెషల్ స్పెషల్ ఐటమ్ ఏదైనా
స్పెషల్ అన్నీ స్పెషలే కదా
అంటే ఏదైనా మీకు ఫేవరెట్ అట్లా
మాకు గులాబ్ జామ్లు లాంటే ఇష్టం అండి
అంటే మీరు బాగా చేస్తారు గులాబ్ జాము
అని నేను అనుకుంటాను పర్లేదు బా చేస్తానని
ఆహా ఎట్లా ప్రాసెస్ చెప్తార ఒకసారి
ఉమ్ చెప్తామండి
చెప్పండి ఎట్లా అంటే స్టార్టింగ్ అంటే కొంతమంది గులాబ్ జామ్ని బ్రెడ్ తో కూడా చేస్తారు కదా దాన్ని అంతా స్మాష్ చేసేసి కొంచెం పాలు ఎసేసి మీరు అట్లా చేస్తార లేంటే బయట ప్యాకెట్స్ తెచ్చి చేస్తార
ప్యాకెట్లనండి
అసలు ఎప్పుడు ట్రై చేయలేదా
ఆ చేయలేదండి ఆ టైమే
ఉహు
ఉ
మరోకసారి మీ చెప్పండి చెప్పండి
ప్యాకెట్లు తెచ్చి బటర్ ప్యాకెట్లలో పిండి కలిపి
ఉహ్
కుంటలు చేసి గోలిచ్చి పాకం చేసి పాకంలోకి వేసి ఇలాచీ పౌడర్ వేసుకుని చేసుకుంటామండి చాలా బాగుంటాయి
అలే ఈసారి ఇలా కూడా ట్రై చేయడింటే బ్రెడ్ అంతా మనం స్నాష్ చేసేసి ఆ కొంచెం పాలు వేసేసి కలిపేసి పిండి చేసుకొని మనం వంటలు చేస్తే అవి కూడా బాగుంటాయి ఏమంటే బ్రెడ్ కొంచము టేస్ట్ టేస్ట్ గా ఉండాలన్నమాట కొన్ని బాగుండవు కానీ టేస్ట్గా ఉండేట్టు యూజ్ చేయాలి అట్ల అయితే మనకి ఇంకా టేస్ట్ కూడా బాగా వస్తుంది బ్రెడ్ టేస్టీగా ఉంటే
అవునులేండి
ఉ అవును ఇంకా అంటే మీ ఆ చేయండి చేయండి ఆ మీరు మీ ఫ్రీ టైమ్ లో ఏం చేస్తా ఉంటారు
మిషన్ కొడతామండి
మిషన్ అంటే మీకు హోమ్ వర్క్ ఒక్కటేనా బయట కూడానా
హోం వర్క్ ఏ నండి
హోమ్ వర్క్ ఏనా
ఉ
మీవి మీరు కుట్టుకోగలుగుతారు
ఉ
ఉహు ఇంకా ఏం చేస్తాంటారు ఫ్రీ టైమ్ లో మొబైల్ చూస్తా ఉంటారా
నా మొబైల్స్ చూస్తూ ఉంటాము
ఆ మొబైల్స్ లో ఏం చూస్తాంటారు ఎక్కువగా దేని మీద ఎక్కువ స్పెండ్ చేస్తారు
దేని మీద అంటే గేమ్స్ వే టు న్యూస్
ఉ
ఉ
న్యూస్ ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారా
ఆ న్యూస్ ఛానల్ అండి
ఉహు
ఫాలో అవుతూ ఉంటాం జల్ని
అవునులెండి ఆ ఆ ఇంకా ఏమైన్నా మీ మీ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా అంటే విజిట్ చెయ్యనిది విజిట్ చేసినవి కాదు చూడని ఏమైన్నా ఫవర ఇట్లాంటి చోటుకి వెళ్ళలా ఎప్పుడైనా కంపల్సరీగానే ఉన్నాయా
ఆ ఉందండి హంపీకి వెళ్ళాలనుకున్నాము
హంపి మీకు ఫేవరెట్ ప్లేసా
ఆ
ఓకే ఓకే ఓకే
ఏముండకూడదా
ఆహాహ నేను లాంగ్వే ఎక్స్పెక్ట్ చేశాను అనమాట ఏవైనా లాంగ్ ట్రిప్స్ అట్లా
ఆహా లాంగ్ అంటే ఖర్చు కూడా కావాలి కదండి మేము మధ్యకర రైతులు
ఉహు అంటే ఒకవేళ మీరు ఒకవేళ లాంగ్ కి వెళ్లాలనుకుంటే ఏ ప్లేస్ కి వెళ్తారు
మేము వెళ్ళాలి అనుకుంటే కాశీకి వెళ్ళాలండి
కాశీ వెళ్ళాలి ఒకసారి అంటే మనకి దొరి తక్కినప్పుడు లేంట ఒక్కసారి చాలా అనిపిస్తుంద
చాలండి ఒకసారి ఎళ్ళ వస్తాయి
అవునా ఓకే అండి మీరేనా ఎక్కువగా వంటలు చేసేది ఇంట్లో
ఆ ఎనేన్నాంటే
అంటే ఇష్టంగా ఏ వంట చేస్తారు మీరు
కుంటామండి
అంటే ఇష్టమైన వంట ఎన్నిసార్లు బోరు కొట్టినా తినని వంట
అవును
అంటే మీ స్టై లో మీరు పప్పా లాగా చేస్తారు
మాసల్లో మేము పప్పు ఆకూర పప్పు కారం పప్పు బాగా చేసుకుంటామండి
హ అనుడి
హ
అంటే నేన్న ప్రాసెస్ అడుగుతున్నా
ప్రాసెస్ బ్యాల్ తీసుకొని బ్యాల్ కడిగేసి తగినని దానికి వాటర్ వేసుకుని
హ
పచ్చిమిర్చి ఆకు కూర
హు
టమోటాలు
హు
ఒక వెల్లిపాయి ఆనియన్ అన్ని కట్ చేసుకుొని వేసుకొని తగినన్ని నీళ్ళు వస్త నకనే ఆకుకూరలుగాచ్చేసుకొని వేసుకొని పసుపు ఆయిలు వేసి ప్రెజర్ కుక్కర్లో ఉడికించుకొని ఒక మూడు నాలుగు విజిల్ రాంగ్ గాని ఆఫ్ చేసుకుని
హ
ఆ తర్వాత ఆ పప్పుని స్మాష్ చేసుకుొని పోప్పు పెట్టుకుంటే బాగుంటు ఉంటదండి
హహ
హ
అంటే మీరు ఇప్పుడు ఇలా ఈ ప్రాసెస్ కాకుండా ఇంకా యూట్యూబ్ లో అంటే కొత్త కొత్తగా చెప్తారు కదా ఏదో టమోట ఓన్లీ టమోట అే అదొక్కటి ఎక్కువ వేసి ఏదో టమోటా చారు అట్లా చేస్తా ఉంటారా మీరు యూట్యూబ్ లో చూసి ఏమైనా కొత్త కొత్తగా నేర్చుకోాల అనుకుంటారా
అనుకుంటామంటే ఒక్కొక్కసారి బాగాొస్తాయి ఒక్కొక్కసారి రావు
ఆన్ లేడి అంటే మనతో అన్ని ప్రోడక్ట్స్ ఉండి అన్ని కరెక్ట్ గా వేస్తే బాగా వస్తాయి అన్నిీ అంటే వాళ్ళు వేసినప్పుడు మనం మేసయాాల
అవునండి
ఉ అట్ వస్తే అన్నీ బావస్తాయి ఉహ అంటే కొన్ని బాగా సక్సెస్ అయితేా కొన్ని ఫెయిల్ అయితా అంటారు
అవునండి
ఆ
పర్లేదు
మీరు అంటే ఎక్కువగా యూట్యూబ్ లో దేని గురించి సెర్చ్ చేస్తా ఉంటారు అంటే ఏ వీడియోస్ ఎక్కువగా చూస్త సర కామెడివా లేలకపోతేవానా
కామెడి వండి
కామెడీ రీల్స్, అవే వీడియోస్ ఎక్కువగా చూస్తాను
ఆ, ఎక్కువగా జూస్తూ ఉంటాము.
మ్ హు అంటే, మీరు ఆ మరి. మరి ఈ వంటల గురించి గూడా, ఏవన్నా సపరేట్ మనకి ఛానల్స్ ఉంటాయి కదా యూట్యూబ్‌లో.
అవునండి, రమారమ రమ రవి గారిది. అదే, శ్రావణీస్ కిచెన్స్.
అహా.
ఎట్లా అంటే, ఎట్లా చూస్.
అంటే ఏది బాగు అనిపిస్తది మీకు, ఒక మంచి ఛానల్, దీంట్లో బాగా వస్తాయని మంచిగా అంటే, మీకు ఏదైనా ఛానల్ అట్లా సరిపోయిందా?
శ్రావణీస్ కిచెన్స్ పర్వాలేదండి, బాగా వస్తాయి.
ఆహా, అవునులెండి. శ్రావణిస్ కిచెన్స్ ఆ అంటే.
ఈ రెండిట్లోనూ పర్లేదు.
ఏవి ఫెయిల్ అవ్వవు అనమాట. ఒ ఒకవేళ అంత పర్ఫెక్ట్ కాకపోయినా, ఒక రకంగా వస్
ఆ, నైంటీ పర్సెంట్ వస్తాది.
నైన్టీ పర్సెంట్ జా ఓకే ఓకే అండి, సరే అండి. టర్, టర్, ఒయు.
ఇంకా, అండి?
ఇంకేం లేదు, సరే అండి.
ఓకే, ఓకే అండి.